హాలో
హలో ఆ హలో విన్పిస్తుందా
ఆ విన్పిస్తుంది ఏం చేస్తున్నవు
ఏం లేదు కాలీగనే నఉన్న ఇప్పుడే పనైపోయింది.
ఆ అవునా
మ్ నువ్వేం చేస్తున్నావ్
మాది కూడా ఇప్పుడే వంట అయిపోయింది అంతే
అవునా
ఉ ఎం కర్రీ చేశారు
మేమ చికెన్ చేసినాం
చికెనా
ఉమ్ మీరేం చేసిన్రు మ్ అవున
ఉ
పిల్లలు స్కూల్ కెళ్ళి వచ్చారా
ఆ వచ్చారు అప్పుడే అవే వాళ్ళకు హోంవర్క్ చేపిచ్చుడు అవే కష్టం అవుతుంది
అవును ఇగ వాళ్ళు అసలు చేయనే చేయరు హోమ్
ఆ ఇంకా హాఫ్ డే నే ఉంటున్నాయి స్కూల్స్ వాళ్ళలకు హోంవర్క్ చేయిపించడం అవే అయిపోతునయ్
పిల్లకి ఇప్పటి నుంచే చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేల చేయ్యాలి వాళ్ళకు
అవును యాక్టివెటీస్ ద్వారా చెప్తే మంచిగా అర్థ అవుతాయి కదా
మ్ అవును గాని ఇగ పిల్ల ఇంటికి వస్తే ఫోన్లు టీవీలు అవే చూసుకుంటూ ఉంటారు ఆడుకుంటా
ఇప్పుడు అవే అయిపోతున్నాయి ఎక్కువ అందుకే ఫస్ట్ ఏంటిది హోంవర్క్ మీకు ఇచ్చిన కంప్లీట్ చేసి తర్వాత మీకు ఇష్టమైది చేసుకో అని జెప్
ఉమ్ అవును వాళ్ళు అంటే ఏమన్నా చదువుకోవడానికి కూడా వాళ్ళు ఎక్కువ అంటే ఇంట్రెస్ట్ చూపరు అందుక్ అంటే బొమ్మలు అట్లా వెజిటేబుల్స్ అన్నా అట్లా అట్లా ఏమన చాట్స్ ఉం టె కదా అట్లా చూపించి చదిపించాలి
ఆ అవును కరెక్ట్టె అట్లా చేస్తేనే వాళ్ళు ఇదయితరు మరి వాళ్ళకి ఆడుతూ పాడుతూ గుర్తుండేలాగ చేయాలి మరి నువు చదువు చదువు అని స్ట్రెస్ కూడ చేయదు బాగా స్ట్రెస్ వల్ల కూడా ఈ మధ్య కొందరు బాగా చదువు ఆ ప్రెషర్ తట్టుకోలేక సూసైడ్స్ కూడా చేసుకుంటున్నారు కదా
అవునవును అలా కాకుండా మనకు నచ్చిన అంటే నచ్చిన విధంగా చదువుమని చెప్పాలి కాని మరి ఫోర్స్ చేసే విధంగా కాకుండా అసలు చదువు ఎట్లా ధన్ ప్రాముఖ్యత ఏంటిది చదువు అంటే ఎట్లా ఉంటది దాని వల్ల అసలు యూజ్ ఏంటిది అన్ని ఇట్లా చెప్పి అంటే చిన్న పిల్లలు ఇప్పుడే చెప్పలేము కానీ ఇట్లా దాని మీద కూడా కొంచం ఇట్లా కార్టూన్స్ బొమ్మలు ఇట్లా కథల పుస్తకాలు ఇప్పటి నుంచి కొంచం కొంచం అలవాటు చేస్తే వాళ్ళకు చదు మీద కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది చదవాలని
అవును మాట్లాడి మంచి మంచి చెప్తే
ఉ
కష్టం ఉంటది వాళ్ళక్కూడా
మరి వాలకి ఎగ్జామ్స్ కి ఎట్లా ప్రిపేర్ చేపిస్తరు మరి వాళ్ళు చదువుతారా ఎగ్జామ్స్ ఉన్నప్పుడు
ఆ చదువుతారు ఒక్కొక్కసారి బాగా మారం చేస్తారు గని చదువుతారు ముందే ఒగసారి కంప్లేట్ జేస్కుంటారు. నేనప్పుడప్పుడిగ అడుగుతా ఉంటాన్నమాట అట్ల ఏస్
ఔను ఇట్ల వాళ్ళకు అంటె చిట్లా ఎగ్జామ్స్ లో గుడ ఇట్ల చెప్పేలె విధంగ కుండ ఏమనిట్లా సింపుల్గ మన వెజ్ టేబుల్సైనా ఏమైనా అట్లాంటి చూపించుకుంటూ చెప్పాలి మంచిగ బొమ్మల రూపంలొ వాళ్ళ అముంత మరి కంప్యూటర్సూ ఏమన్నిట్లాంటి నేర్పిస్తున్నారా ఇప్పట్ నుంచి
ఇంక లేదు ఇగ నేర్పిద్దాం అనుకుంటున్నం కంప్యూటర్ ఇప్పుడవే ఇప్పుడు మొత్తం అ ఆన్లైన్లోనె ఉన్నయ్ గద కంప్యూటరలాంటిదె మొత్తం. సిస్టమ్ మీదనే ఉంటున్నాయన్ని వర్కులు నాకూ ఒచ్చు వ ట్లట్ల అంటె మరీ ఎక్వ రాకపొయ్నా కొంచం చెప్పగల్గుత ఇప్పుడు చిన్న పిల్లలే గద అట్ల చెప్పగల్గుత గాని మరీ అంత అప్డేట్ గాదు మీకొచ్చా.
పర్ఫెక్ట్గేమ్ రాదుగను ఒచ్చిగ లైట్గిగ మా మంచినే ఒస్తద్ నాగ్గుడ. అంటె కొంచం నేర్చుకోవచ్చ్ ఒక్సారి చూస్తే గని ఇగా అది ఓపెన్ జెయ్డం వన్ని జెయ్డం ఇట్ల పెయ్ంటింగ్ అవన్ చిన్ చిన్నయ్ కొంచమచ్చు మరీ అంత ఎక్కువ నాగ్గుడ రాదు గని నేర్చుకోవాలన్కుంటున్న నేన్
ఆ ఇప్పుడు మొత్తమ్ సి, సి ప్లెస్ ప్లెస్, జావా, పైతానని అలాంటివే ఎక్కువా వాటితోటె గదా మొత్తం ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అవన్ని జాబు అవన్ని ఉన్నాయ్. అలాంటి ఉమ్
అందుకె పిల్లల్ గిప్పుడిట్ల ఎగ్జమ్స్ అయ్పొయ్నింక సమ్మర్ హాల్డేసొస్తయ్ గదా వాళ్ళక్ సమ్మర్ హాల్డేసొచ్చినంకనే మనం ఉమ్ ఇట్ల కంప్యూటర్లిల్ ఇప్పుడ్ చిన్నప్పుడ్ నుంచి ఇప్పుడన్ని నేర్పిస్తుండ్రు గదా ఇప్పుడు కంప్యూటర్లు నేర్చుకోవా కొడం లేక్పొతె ఆన్లైన్లోనే మల్లవ్ ఏమైనా ఇట్ల క్లాసులు జెప్పించడం కోర్సులు. అవన్నీ చెప్ నేర్పించాలిప్పట్ నుంచె
ఆ అవ్వి గుడా కాని ఇగ వాళ్ళక్ ఎందులో ఇంట్రెస్టుంటయ్ ఏమన్న డ్యాన్స్ గాని సింగింగ్ అలాంటివుంటయ్ గద వా అట్ల గూడా ఎంకరేజ్ చేయ్యాలిగ ఒకటే చదువు అంటె గుడా ప్చ్ కొందర్కి నచ్చదు కొందర్కింట్రెస్టుంటది కొందర్కుండదు గదా కొందర్కి వేరే వేరే మీద ఉంటది గదా.
ఊమ్ ఔను అలా అది గుడా కరెక్టె గనీ అంటె ఎట్లైనిప్పుడు ఇప్పుడ్ జన్రేషన్లైతె ఎట్ల ఖచ్చితంగ కంప్యూటర్సూ అచ్చి ఉండాలి గదా ఇప్పుడ్ మనకూ అప్పట్లంటె మనం జదువ్కున్నప్పుడు స్కూళ్లలో బుక్సుతో చెప్పేవాళ్ళు చూస్కుంట టీచర్స్ కనిప్పుడు అలా బుక్స్ కాకుండా మొత్తమిప్పుడు టెక్స్ట్ బుక్సూ అవన్నీ సీ సీ మాడలొచ్చినంక అన్ని చేంజైపొయ్నయ్ బుక్స్ గుడా
ఆ అన్ని డిజిటల్లెనే ఉన్నయిగ
ఉమ్ డిజిటలే ఉన్నయి ఏమాంటె బుక్స్ ఇప్పుడ్ టెష్ ట్ బుక్స్లొ గూడా అసల్ మ్యా అంటె మ్యాటరేముండదు అంటే అంతె మనతోటే చెప్పిపిస్తరన్నట్ట్ అ చిల్ పిల్లల్తోటి వాళ్ళనే మనమ్ వాళ్ళక్ హింట్సిస్తూ కొంచం కొంచం అవన్ని జెప్కుంటు జేస్తే వాళ్ళే రాబట్టాలన్న ట్టు అన్ని.
ఆ ఔను ఇప్పుడు సిస్టమ్ మారింది అప్పట్లాగ లేదు అస్
ఉమ్ ఇప్పుడు బోడ్ మిద గుడా ఎక్స్ప్లెయ్న్ జెయ్యట్లేదు పీపిటీ అని అ ఏంటి కమ్ కంప్యూటర్ మీద లో ల్యాబ్సుంటయ్ వాళ్ళకు అవన్నట్ల లోపల్ జూపెట్టి అట్లా జేస్ తుండ్రన్నిప్పుడు అంటె వాళ్ళకూ రియల్గా అట్ల మనం బోడ్ మీద చెప్తే గుడ అర్దమవ్ తుంది కాని మన్ చెప్పేదానికంటె గుడా వాళ్ళకు చూస్తె ఇంక బాగ గుర్తుంటది గద.
ఆ ఔనౌను నేను ఒక్కసారి అంటె ఇట్ల సోషల్ మీడియాలో జూసాను ఒక సారైతె ఆయ్న ఏ ఏస్ మొత్తం ఏంటి ఇట్ల మ్ ఉంటైగద ఆ ఇట్ల మెటీరియల్ అంటె డ్రెస్స్ ఉంది గదా అది మొత్తం హార్ట్ వీ అవేంటి మళ్ళా ఇట్ల మొత్తం ఇ దాన్నేమంటర్ బాడీది మొత్తం ఉంటై గదా ఇక్కడ హాట్ టుంటదిక్కడ ఏ ఇది ఏ లివరుంటది అది మొత్తమనేది ఒక యూనిఫామ్ లాగా తను యేస్కోని ప్చ్ పిల్లల్ తోటి కల్సిపోయ్ కరెక్ట్గ స్ట్రక్చరొచ్చేలాగ ఇక్కడేదుంటది అని పిల్లల్ కన్ఫ్యూజ్ గా కుండ చెప్పేలాగా ఉన్నదది నాకు చాలా నచ్చింది అది చూశాను నేను ఒకసారి వీడియో అయితే చాలా బాగుంది
అవును అలా బాగుంటది ఎందుకంటే అంటే మనం ఒకవేళ మనం టీవీలో అంటే ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్లను ఎక్కడ చూపించినా కూడా అట్లా కాకుండా ఆ సార్ మీరు చెప్పినట్టు మొత్తం ఇట్లా యూనిఫామ్ లాగా అంటే మొ త్తం ఒక డ్రెస్ లాగా ఎపిచ్చుకొని చేపిస్తే వాళ్ళకు కరెక్ట్ గా తెలుస్తది ఇంకా అంటే కొంచం డౌట్ ఉంటాయి ఈ వ్యక్ ఎక్కడ ఉంటాయి ఇవి పార్ట్స్ అసలు ఎట్లా పని చేేస్తయ్ అనుకుంటారు కానీ మనం అట్లా డ్రెస్ వి విధంగా చేపిచ్ సరికి మొత్తం ఏ పార్ట్ ఎక్కడ ఉంటంది మన బాడీలో అనేది క్లారిటీగా తెలిసిపోతది వాళ్ళకు అసలు ఎప్పుడు అడిగినా కూడా చెప్పే విధంగా ఉంటారు వాళ్ళు
అవును నాకు అది చాలా నచ్చింది అండ్ కొందరు స్ టీచర్ ఇలా ఏమన్నా ఇప్పుడు వ్యవసాయం గట్లాంటివి వచ్చినయి అనుకోండి వాళ్ళని డైరెక్ట్ గా వెళ్లి చూపిస్తున్నారు అట్లా చూపించడం వల్ల వాళ్ళకు ఆ వ్ టి విలువ గుడా తెలుస్త గాద వాళ్ళు ఎంత కష్టపడుతారు ఎట్లా చేస్తె వస్తది అవన్నీ ఇప్పటికి సిస్టమ్ బాగుంది అప్పట్లో మనకు జస్ట్ చెప్పే వాళ్ళు గాని ఇంత లేకుండే అసలు
మ్ అవును మనకు అంత లేకుండే టెక్స్ట్ బుక్సే కదా టెక్స్ట్ బుక్స్ అవన్ని ఉండే ఇప్పుడు మొత్ త్తం ఏదైనా గుడా మనం చేసి చూడాలన్నట్టు చూసిందే అంటే చూసింది గుడ్డిగా ఇట్లా నమ్మి ఇట్లా వెళ్ళడం గాకుండా అక్కడ అంటే మొత్తం ఇట్లా క్లారిటీ రియల్ గా మన కళ్ళ తోటి మనం చూస్తేనే మనకింకా చెప్
అవునవును మనకైతే ఇంకా కొన్ని ఇప్పటికి నాకై కొన్ని డౌట్స్ ఉంటాయి అన్నట్టు అది ఇట్లానా ఇట్లానా అని కానీ ఇప్పటి వాళ్ళకు అన్ని క్లారిటీగా చూపిస్తున్నారు వాళ్ళకి ఈజీగా అర్థం అవుతది
అవును ఇప్పుడు మొక్కలు ఎట్లా ఆహారం తీసుకుంటాయి మొక్కలైనా జంతువులైనా ఏవైన్ న ఎట్ల తీస్ ఇప్పుడు ఇప్పుడు యూట్యూబ్ ల ఇక్కడ చూసినా కూడా మొత్తం క్లారిటీగా అసలు వాళ్ళు మరి ఎట్లా తీస్తుండ్రో గాని మొత్తం ఇట్లా ఒక ప్లాంట్ ఒక విత్తనం నుంచి గుడా పైకి ఎట్లా వస్ తది మొత్తం ఇట్లా ఒక థర్టీ సెకండ్స్ లో ఇట్లా చూపిస్తారు మొత్తం మనకు కూడా చానా బాగా అర్థమై పోతదది అసల్
అవును ఇప్పుడు అన్ని డిజిటల్ క్లాసెస్ వచ్చి వాళ్ళు వాళ్ళ థాట్ వాళ్ళు ఎట్లా చెప్తే పిల్లలక్ అర్థం అవుతది ఏంటి అనేది టీచర్ రోల్ గుడా చాలా ఇంపార్టెంట్ అస్
అవును ఇప్పుడు టీచర్ గుడా చాలా ఉంట్ అసల్ ఇప్పుడ్ ఇప్పటి పిల్లల బాగా షార్ప్ ఉన్నారు ఇప్పుడి పిల్లలు అంటే కొంతమంది చదవకపోవచ్చు కాని కొంతమంది అయితే బాగా ఇట్లా షార్క్ ఉంటారు టీచర్కే క్వశ్చన్స్ రివర్స్ క్వశ్చన్స్ ఇస్తారు అంటే ఆటీచర్ ఎంత నేర్చుకొని ఉండాలి అసలు
అవునవును ఇప్పుడి వాళ్ళకి బాగా షార్ప్ కరెక్టే వాళ్ళు జస్ట్ ఇట్లా కొన్ చెప్పంగానే కొందరు బట్టిగానే క్యాచ్ చేసేస్తారు ఇంకా దానికి మనకు తెలియని క్వశ్చన్స్ అం దాంట్లోనే ఇంకా రైజ్ చేస్తారు క్వశ్చన్స్ ఇదేట్లా అదే
అవును మనం ఒక టూ త్రీ క్వశ్చన్స్ ఇట్లా అడుగుతారా అని మన వేళ అనుకుం టం కాని ఇప్పుడున్న పిల్లల్ కొంతమంది షార్ప్ ఉండి బాగా ఇట్లా ఏమంటారు మంచి క్లాస్ ఫస్ట్ ఉన్న వాలైతే ఇంకా వెరైటీ వెరైట్ క్వశ్చన్స్ అడుగుతారు అసలు మనకె తెలియని క్వశ్చన్స్ ఉంటాయి మ్ మనమైతే అప్పుడు ఎట్లా మన టీచర్ టీచర్ చెప్పిందే ఆ టీచర్ చెప్పింది ఇది అంతే ఆ టీచర్ ఒకవేళ టీచర్ తప్పుగా చెప్పదు కానీ ఒకవేళ తప్పుగా చెప్పినా కూడా అవున్ మీ టీచర్ కరెక్టే చెప్పింది కదా అంతే మనం గుడ్డిగా నమ్మి ఇట్లా ఫాలో అయిపోయే వాళ్ళం కానీ ఇప్పుడు ఇప్పుడు అట్లా ఏం లేదు అట్లా టెస్ట్ బుక్ టెస్ట్ బుక్ తీసు వచ్చే వాళ్ళు టెక్స్ట్ బుక్ తీసుకొచ్చి చెప్తే మనం ఆ ఇదని అక్కడనే చదువుకొని
ఆ బట్టి మె తర్లో చదివినమ మార్క్స్ వచ్చినయా
ఆ అంతే ఉండేది కానీ ఇప్పుడంతా వేరు ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా చాట్ అయిన ఫ్లాష్ కార్డ్ అయిన ఏదో ఒకటి క్లియ క్లారిటీ వాళ్ళకు తీసుకొచ్చి చూపించాలి
ఆ టీఎల్ఎం అవి యూజ్ చేసే అవి చెప్తేనే వాళ్ళకు మంచి ఇంకా మంచిగా అర్థం అవుతది. మనప్పుడు అంత లేకుండే ఇప్పుడు బాగా అంత ఇంప్రూవ్ అయినయ్.
ఉ ఇప్పుడు మళ్ళీ గూడా ఇప్పుడు మళ్ళీ చేంజ్ అవుతుందంట మళ్ళీ ఇప్పుడు మన ఎడుకేషన్ సిస్టమ్ ఉ ఇప్పుడు అసలు ఇప్పుడు చదువుకొని ఉంటే బావుండేది. నా గూడా ఇంకా చాలా బాగా వచ్చేటి అ న్నీ అనిపిస్తది నాకు అప్పుడప్పుడు
అవునుగని ఏం చేస్తాం ఇంక కానీ మనకు కానీ ఇప్పుడు ఉన్నవాళ్ళు అంటే మనకు తెలిసినవే కాకపోతే వాళ్ళు ఇంక ఎట్లా చెప్పాలి ఎలా చెప్ పలి ఆలోచించి దాన్ని ఇంకా డీప్ గా చెప్తతున్నారు అట్లా చేసి వాళ్ళకి ఇంకా అర్థం అవుతున్నది అన్నట్టు మనం అంత డీప్ గా వెళ్ళలే కదా జస్ట్ చెప్పారు మనం విన్నాం అయిపోయింది అన్నట్టు ఉండె మనది.
అంతే మన క్యూషన్ ఏమన్నా డౌట్స్ వచ్చిన గుడ మనం అడిగే వాళ్ళం గూడా గాదు. ఎవరో ఒకరు అట్ల దయం చేసి అడిగే వాల్ అని ఇప్పుడు అన్ని వాళ్ళకి అసలు ఇది ఎట్లా అస్తది ఇది ఎక్కడ నుంచి ఎట్లా వస్తది ఇది ఎట్లా ఎల్తది అన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అనుకుంటాం మనం గాని వాళ్ళు అన్ని ప్రతీదీ అడుగుతారు.
ఆ అవును
అలగ అందుకే ఇప్పటి నుంచి అన్ని చిన్నప్పటి నుంచి మనం అన్ని అన్ని అలవాట్ చేయాలి చిన్నప్పటి నుంచి పిల్లలకు.
సరే అండి మరి ఓ
ఆ ఓకే అండి బాయ్
బాయ్
మెషిన్ కడ నే ఉన్నవ?